హలో ఏం లేదు కాలి మీరేం చేస్తున్నారు
నేను కూడా కాలి ఏం లేదు
ప పచ్చళ్ల గురించి మాట్లాడుకుందాం మనం
ఆ సరే ఏ మీరేం పన్ పచ్చడి పెడతారు.
మేమ చింతకాయ పచ్చడ, టమాట పచ్చడ, మామిడికాయ పచ్చడ పెడతాను మికాయ పచ్చడి అయితే,
అవునా మేము కూడా మామిడికాయ పచ్చడి అన్నా, నిమ్మకాయ పచ్చడి పెడతాం. టమాటా పచ్చడి కూడా తక్కువ ఎవరైనా పెడితే తెచ్చుకుంటాం మామమ్మ వాళ్ళగి ట్లా
ఆహా మేమైతే ఈ పంచలు పెట్టుకుంటాం. ఈ అన్మయం చాలా మంది ఉన్నాం కాబట్టి ఇంట్లో.
ఆహా
నిమ్మకాయ్ నిమ్ కాయ నిమ్మకాయ పచ్చడి చా
ఆ నిమ్మకాయ వ చూడం చెప్పనా చెప్తావా నిమ్మకాయ పచ్చడి గురించి అయితే నిమ్మకాయ పచ్చడి మనం మామూలుగా, నిమ్మకాయలు ఒక ఇరవై అట్లా తెంపి, ఇరవయో యాభైయో అట్లా తెంపి, మంచిగా కడిగి ఊడ్చి ఆర పెట్టాలి ఆరపెటి నాక్ కా వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఒక నిమ్మ క్కను నాలుగు ముక్కలు చేసి అన్ని మంచిగా ఒక డబ్బలకి తీసుకొని, ఆ డబ్బాలో కొంచెం ఉప్పున్న ఫస్ట్ వేసి, ఆ డబ్బా మూత పెట్టి దాసి పెట్టాలి కొన్ని రోజులు
హ
కొంచెం మక్కి నాకా వాటిని మనం పోపు పెట్టుకోవచ్చు. దాంట్లో కొంచెం తగినంత కారము కొంచం అంత ఉప్పు వేసి, మళ్ళీ ధనియాల పౌడరు ఆ ఎల్పాయ జీలకరగి ఇట్ల అన్నేసి పోపు పెట్టుకోవాలి జిలక పోపుగింజలు గిట్లా అన్నీ పోస్ సిజీల్కన్
వెండిమిరపకాయలు కూడా వెండిమిరపకాయలు కూడా వేసుకోవ టేస్ట్ కూర్చుంటాయి. అవి నూనెలో గోలించుకుంటాయి. ఎంపుతాయి.
పోపు పెట్ కోవచ్చు.
ఊ
అది చూడ్డానికి చాలా టేస్ట్ గ ఉంటది అసలు ఇగ
ఆ అంటే అవి ఒక రెండు మూడు నెలల దాకా ఉండాలి పచ్చడి పెట్టి ంక అంటే కాయలు ఊరేసిన తర్వాతే ఆ ఊరిే ఊరిన తర్వాతనే మనం తాలింపు పెట్టుకుంటే టేట్ అనేది ఉంటుది అప్పుడే పెట్టుకుంటే టేస్ట్ ఉండదు కొంచెం వగరు వగరు అనేది టేస్ట్ అనేది
రసం కూడా ఎక్కువ రాదు కదా కాకుంటే చాలా రోజులు ఆగాలి రెండు మూడు నెల్లె ఆగాలి కొంతమంది అయితే ఆరేడు నెల్లు ఆగుతారు
ఆగుతనే ఆ ఉప్పు మనం వేసినం కాబట్టి అది ఊరి రసం లెక్కయి తాలింపు పెట్టుకునే కూడా టేస్ట్ ఉంటది
ఆ టేస్ట్ వేడి వేడి అన్నంలా వేసుకొని ఎంకాలం తిన్ టే అది చలవా అట కదా చల్వా మళ్ళీ అసలు టేస్ట్ కూడా గోరంగా ఉంటే
మేం కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి కానుంచెల్లి తెచ్చుకొని మేము కూడా పెట్టుకున్నాం
ఆహ నేను కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కడ తీసుకొచ్చిన నేను ఊరేస్తే అది సెట్ కాలే బూజొచింది
అంటే తడి చేతిలో ఉప్పు తక్కువయినంకా తక్కువయితే కూడా
అవునా అదే కావచ్చు అయితే ఒకసారి మిరపండ్ల పచ్చడ పెడితే కూడా అట్లేనే బూజొచింది చింది ఇప్పుడు కూడా పెట్టాలే మళ్ల
అల్లా భూజు ఎందుకొత్తది అంటే తడి మనం ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోంగని అల్ల ఉప్పు తక్కువ అయితనే అట్లా కరాబయితది భూజు లెక్కవంత్
ఆహా మెరుపండ్ల పచ్చడ పెట్టడం తెలుసా
ఆ మీరుప పండ్ల పచ్చడ తెలుసు
అది నేనే పెడదాం అనుకుంటానా మిరపకాయలు కొంచెం కారం కారం ఉన్నాయి కాని అర కిలన్ని ళ్తాయి పండినయ్ ఆ పండిన వాటిని నేను ఒకసారి చేసి ఇట్లా దంచి అంటే మిక్సీలో వేసి కొన్ని రోజులు రొండు కలిపి అట్లుంచిన వొచ్చితే అది బూజు వచ్చి క రబైంది
ఆ ఉప్పు మనం తగ్గట్టు వేసుకుంటే కరాబ్ కాదది ఉప్పు కొంచం తక్ క్కువుంటే కరాబ్ అయితది ఒసారి అప్పుడసారి అప్పుడోసారి ఇప్పుడోసారి అది మనం కల్ ప్ కలుపుతూ ఉండాలి కొంచెం టేస్ట్ చూసి కలుపుతా ఉండాలి లేకుంటే ఉప్పు తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఉప్పేసుకొని ఉన్నాం అనుకో అట్టే నిల్వ ఉంచినం అనుకో కలుపకుంటుంటే అటు బూజ పడుతది ఎప్పుడన్న ఒకసారి ఇట్లా కలుపుకోవాలంటట్టు చేయితోనా లేకుంటే స్పూన్తోన కలుపుకుంటూ ఉండాలి ఎప్పుడన్నా ఓసారి కరాబు కాకుంట ఉంటది
అదే పెడదామని చూస్తానా అదే పోయిన సారే అనచ త కీలంతా పెట్టి కరాబ్ చేసినా ఈసారి కూడా మళ్ళా దానికి పెట్టి మళ్ళ కరాబ్ చేసుడు ఎందుక కనేసి
ఊ తెలిసిన వాళ్ళు పెట్టిన వాళ్ళని అడిగి తెలుసుకొని పెట్టుకోవాలి ఎందుకు వేస్ స్టు జెయడ
నాం మస్తు రోజులు వస్తది కదా
ఉమ్ మనం తినకున్నా మనం తినకున్నా పిల్లలు తింటారు ఆ టేస్ట్ అంటే ఉమ్ నెయ్యితోని నెయ్యితోని కలిపి ఉప్పేసి తినిబెడితే మం మంచిగ పల్లలు
ఆ మా చిన్నోడు నెయ్యి అతే తింటాడు నెయ్యి వేసే తినిపిస్తాన
ఉప్పు పెట్టకున్న కూడా చింతగా పరిచప్పుడు మనం ఊరేసింది ఇంతనేసి వుప్పేసి తిని పెట్టిన తింటారు పిల్లలు మా ఆ మా అమ్మ వాళ్ళ అనే ఇ ఉట్టిగా అంత తాళం పెట్టింది లేకుంటే అట్ట ఉట్టిది ఉంటే నెయ్యి పోూసి ఉప్పుేసి తినబెడితే తింటది మా చిన్న పాప మా పెద్ద పాబు అన్నం తినబుద్
హ్మ్ మా పెద్దోడు కూడ తినడు మా చిన్న చిన్నోడే ఇప్పుడిప్పుడే ఇప్పుడుప్పుడే కొంచ కొంచం తిన్ టా ఉన్నాడు
హ్మ్
అదే మామిడికాయ పచ్చడి వచ్చేసి మా సైడ్ అయితే మేము మామలు కాయనింది ఎంత ఉప్పు అని ఇట్లా మామలు కనుక్కొని పెడతారుని ఇటు సైడు మేమున్న సైడు వాళ్ళు జోకుతారట తీగల చొప్పున పెడతారట మా సైడ్ అయితే మామలుగా ఒక యాభై కాయలు పెట్టినామంటే యాభై కాయకి ఎంత ఉప్పు పడుతుది ఎంత పసుపు అది ఎంత కారం పడుతుది అనేసి మా అమ్మ వాళ్ళు అందలా చెప్పున పోస్తారు బాగుంటది ప చాడ కూడా ఎర్రగా చిగుంటది
అంటే కాలిప్ కాలిపి
హ్మ్ తాలింపే తాలింపే పెట్టి పెడతారు కలిపి పెట్టడం పెట్టరుద అమ్మ వాళ్ళకి కలిపి పెడతారు ఇటసైడు ఈ అంటే తాలింపు పెట్టరాడుగా కలిపి పెడతాడు కొంతమందిని చూ
ఆ మా మవాడు చ చాలా మంది కొడతరు మామమ మామమూల వాడుసద
మంది వెడుతురా
అయితే ఇప్పుడు మనం ఇప్పుడు మనం పోపు పెట్టుకు అంటే తాళం పెట్టు కున్న పచ్చిగా కొంచం తెస్తుగుంటది కానీ ఇదైతే టె కొంచం అంటే ఇట్ల ఉంటేది మంచిం టేస్ట్ అనేది ఉం అంటే కొంచ పనీ లే వాళ్ళు అయితే ఇటు తాలింపు పని ఉన్న వాళ్ళయితే ఎందుకు ఊకే తాలింపు పెట్టడం ఒకసారి తాలింపు పెట్టి జాడీన్నా లేకు బాక్ కన్నా ఉంటాయి డబ్బాలు ఉంటాయి కదా ఎత్తుకుందాం అని అంటారు కానీ కొందరు ఏమో ఎందుకు తి మన అవసరం ఉన్నప్పుడే పెట్టుకున్నాం అనేసి ఆ ఉట్టిని తాళం పెట్టుకుంటా అన్ని కలి ప్పి పచ్చి ఉసి కాడలు పెడతారు అన్నట్టు
అదే అదే
చ్చి మిరపకాయ్ పోతే టేస్ట్ ఉండదు మనం తాలింపు పెట్టుకున్న పచ్చ టేస్ట్ అనిపిస్తాది
ఆ తాలింపు పెట్టే తినేది నేను కూడా ఎప్పుడైనా మంచిగా అనిపించేది కానీ ఇడకి వచ్చినాక కొంతమంది విడతాడ చూసినార ఇట్ల ఎట్లా ఎట్లా ఉంటదని అనుకునే దాన్ని పచ్చడే పోపు చేసేటప్పుడు దాంట్లో ఇంకా మా అప్పుడు మా చిన్న తనంలో దాంట్లో
కుక్కర్ లో కూడా వేసేది కట్ చేసి ప మా ప ఆ పచ్చడి పెట్టిన తర్వాతా మామిడికాయ పచ్చడా మనం ఇప్పుడు అది డిస్పస్ ఒకటి ఉంటది అందులో కలుపుతాం కదా అందులో అంత జారులోకి తిన్నక కూడా అందులో అన్నం వేసుకొని మనం కలుపుకొని తింటాం
ఆ అది మస్తు టేస్ట్ ఉంటది అసలు అది ఆ ఫీలింగే వేరే ఉమ్ టేస్ట్ బాగుంటది
పచ్చడి పెట్టిన తర్వాత కూడా ఏమం రెండు రోజులకు మూడు రోజులకి తినొద్దు ఒక నాలుగైదు రోజులకి తర్వాత కొంచెం ఊరుతాది ఆ ఊరిన తర్వాత తిం టే టేస్ట్ అనిపితది ఆ అదే
అట్లా మకి తిన్నక టేస్ట్ అనిపిస్తాది అ రోజు ఫస్ట్ రోజు తిన్నా కూడా బాగుంటది అసలు అంటే మం మనం ఉంటదా బేషన్ బేషన్లు కట్టుకని తినేది మేము కూడా ప్రతి సంవత్సరం తినేది
ఇ
సంతోషంగా నేనేను అసలు మా పచ్చడి పెడతారంటేనే అది వేరే ఫీలింగ్ ఉండేది అసలు ఇంట్లో మొత్తం మసాలాల వాసన గుమ్మగుమ్మలు ఆడేది మెంతులు జీలకర్ర ఇట్లా ఆవాలకి ఇట్లా హాలో బాగుండే అసలు
ఇటా ఆహా మేము నూట యాభై రెండు వందలు పెట్టు కునేది మేము చాలా మంది ఉంటాం కాబట్టి అది మీ ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం పెటుకు మళ్ళ సంవత్సరం దాక ఉండేది పచ్చడి
ఆ మా కూడా అ ఉండేది ఖచ్చితంగా సంస్థ వాళ్ళు మళ్ అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు కాబట్టి ఎంత కూరున్నా కూడా వేరే గిన్నెలైనా పచ్చడి తీసుకొని పోయేది రోజు అట్లా తీసుకెళ్తారు మ్మ్ అట్లా తీసుకవోతరు, కూర ఏద ఏదైనా ఉండని కాని మల్ ఇది కూడా తీసుకోతరు ఎక్స్‌స్ట్రా ఎవరన్నా తినకుం ఉన్నాయె
మ్మ్ అన్ని ప చ్చల కంటే మామిడికాయ పచ్చడి ఫేమస్ అన్న
ఆ ఫేమస్ ఈసారి మేము పోయిన సారి పెట్టలేది సరి వెట్టలేదు మాకిసారి కరువైంది పచ్చడా
ఉండే ఆ
పచ్చడి కరవు అయింది, మొన్న ఎవరొ ఉప్మా వేసి పెడితే అక్కడ తిన్నా మస్తు అనిపిచ్చింది గీ మా ఇంటి ముందొళ్ళు. చాలా నెలలు సంవత్సరం అయితన్నట్టు ఉన్నది తినక
మా ఇంటికి అది చాలనానే ఉండే గాని అది దాని కలపక అది ఖరాబ్ అయింది
అవునా
దాన్ని మా వాళ్ళు ఎప్పుడు జూల్లేదు దాన్ని అది ఎప్పుడోసారి వేసుకున్నా కొంచెం చాండ్రోలాగ్ కావచ్చు కానీ అది ఖరాబ్ అయింది.
ఆ నే చికన్ ప వెట్ట చికె ప మ
ఆ మొన్న మేడజ సీజన్ అప్పుడు కూడా రెండు మూడు కోళ్ళనిత్తే చికెన్ పచ్చడి పెట్టిన వస్తున్న అది ఒక
ఆ నేను కూడా ఒక కోడి తీసుకున్నా అందరు పలక ఒకటట కోడి తీసుకున్నా తీసుకో ఆహా మీ వచ్చ వంద రూపాలైతే తీసుకొని మంచిగా మాలు మసాలాలు ఏసి మంచిగా పెట్టినా. పెడితే మస్తు అనిపించింది నాలుగైదు రోజులకు ఎక్కువ తిన్నా. అసలు అప్పుడొకటి అప్ అప్పుడింత అప్పుడింత బాక్స్ లో పెట్టుకొని ఎప్పుడు తినబుద్దైతప్పుడు తిన్నా
అంటే ఫస్ట్ ఎప్పుడు అంటే చాపల పచ్చడ పెట్టుకున్నప్పుడు అంత ఫీలింగ్ ఈ ఇది ఎప్పుడు పెట్టుకోంగ చికన్ పచ్చడ చాపల పచ్చడి అయితే ఎప్పుడు పెట్ కుంటాం గానీ ఇది చాలా మంచిగ మంచి చితిన్నరు మావోళ్ళు మావోళ్ళకెక్కువ చికెన్ పచ్చడ కన్నా చాపల ప చ్చడ ఎంత తిన్నా చాపల పచ్చడే ఇష్టం మా వోళ్ళకి
అవునా మేము కూడా తక్కువ అమ్మ వాళ్ళ సైడ్ ఉంట్ అంటే చాపలు చాలా ఉంటాయి అక్కడ వాళ్ళు చాలా చేపలు తెస్తారు ఏంపు తారు ఏం పుతారు ఇటు కర్రీ చేస్తారు వేరే ఫ్రై చేతారు ఏం పుతారు అంటే చాలా రకాలు నూనెలేంపడం వేరు ఫ్రై వేరు మళ్ళిటూ తోటి చేసుడు వేరు కదా చేస్తారు ఉమ్ బాగా చేత్తది అమ్మ మేము పోయినప్పుడల్ల బాక్స్ నిండా చేసుంచుతా ఉంటది
డితే నీను వాడి తెచ్చుకుంటా బాక్సు ఇంటిపోయ్ ఇంటికి ఉ బాగానే పెడతారు మా అమ్మ వాళ్ళు కూడా
ఆ అటు కూడా చాలా పెద్ద చెరువు ఉంది కదా చాలా చాపలు ఉంటాయి కదా అట్లా నేను మన అమ్ అమ్మోలింటికి పోతే వాళ్ళు తీసుకొస్తారు మాకెళ్ళి ఇకడ దొరకవనేసి ఈ తీస్కొస్తే
ఏ తెచ్చుకోరా ఇంటికి మీరు
ఇక్కడికి తీసుకోవచ్ రా అంటే చాలా చేస్తాన్ మేము పోయినప్పుడే అమ్మ మ్మ ఆల్రెడే వస్తననే చేస్ పెడతది. మేమ్ ఉన్నన్ రోల్ తినునేనాయ్ అక్కడ. ఇటు వచ్చినప్పుడు ఏడుంటాయి ఉండవిగా. అట్లా మళ్ళ మేం వచ్చేలోపు మల్ల పడత్ తెనేవో తెచ్ కుంటాం. మళ్ళ పడపోతే ఇగ తెచ్చుకోము ఇగ. ఎప్పుడైనా కొనుకుందాం లే అన్నట్టు సప్పుజేకుంటాం. ఉమ్ చేపల పచ్చడిగిట్లా బాగుంటది.
అంటే మనాసు మనాసుడుకైతే చాకుడు అంటే మనాసుడం అంటే కొంచెం తినబుద్ వేరేటోళ్ళకైతే చాపల పచ్చడ కావాలని అనిపిస్తది లేదు అంటే మన అంటే ఒలలేస్తాం కాబట్టి మనం మన వాళ్ళు ఇట్లా వేరే ముత్రా అ అంటే వేరే కాపోల్లు గిట్లా వాళ్ళు వీళ్ళు గిట్ల్ ట్లా అనుకుంటారన్నట్టు మాగు మియం గుడ ఒల్లేస్ సైపో మేము కూడా పచ్చడ పెట్టుకుంటయిపోవనీ అంటే పీసు నారోళ్ళుంటారు గా ఇట్లా కొనుక్కోనోళ్ళు అదే కొనుక్కోను అంటే కొంచెం పీస్తనం చేసినోళ్ళుంటరు గా కొనుక్కోనోళ్ళు మాగూడ ఎవలన్నిత్తై పో మేము పెట్టుకుందుమని అనుకుంటారు
అనుకుంటారు
ఈ
అదే బాగుంటది చేపల పచ్చడి కూడా